హాయ్
ఎలా ఉన్నా ఏం చేస్తున్నావు, ఏంది
నాకు ఎగ్జామ్స్ లో మార్క్స్ బాగానే వచ్చినాయి. ఆ ఎస్
చున్నీ
ఏంది అందుకే హ్యాపీగా ఉన్నావా
ఎలా వచ్చినాయి అంటే నువ్వు బాగా చదువుతావా పొద్దున్న లేచి లేకపోతే ఇంకేమైనానా,
నాకు చదవాలి అనిపించినప్పుడే చదువుతాను,
ఓకే అంటే ఒక లౌడీ స్పీకర్ అదె ఎక్కువ శబ్దం ఉండే, చోటు చదువుతారు అది ప్రశాంతంగా ఉండే చోట్లు చదవడం ఇష్టం మా నీకు
ప్రశాంతంగా ఉన్నా చోటు చదవడం ఇష్టం,
అవునా
ఆ చెప్పు
ప్రశాంతం గా ఉన్న చోటు చదవడం ఇష్టమా నీకు
ఆ
ఉహు అందుకే నా మార్క్స్ బావచ్చేయి,
ఆ మాక్స్ అందుకే బాగా వొచ్చింది.
ఇంకేమి ఇష్టం నీకు నీ హాబీస్ ఏంటి
నా హాబిస్ ఆ
నా హాబీస్
నీ హాబీస్ ను తెలీదా అంటే ఏం చేస్తావు పొద్దు నుంచి
ఆ
యేం చేస్తాన్ చదవడం అలా వాకింగ్.
మార్నింగ్ లేసి మార్నింగ్ లేసి యోగా చేస్తాన్.
మ్మ్ యోగా అలవాటుందా నీకూ.
మ్మ్ సెవెన్ వరకు యోగా చేషి.
యేం ఆసనాలేస్తవ్ నాకు చెప్పోసారి. నేను కూడా ఒకసారి యోగా చేస్తనూ.
మార్నింగే లెగిసీ సూ సూర్య నమస్కారాలనే ఉంటయి అవి చేస్తా.
మ్మ్ ఏ టైమ్కి లేస్తవ్ సిక్స్ ఫైవ్ ఆ టైమ్కా.
సిక్స్కి.
సిక్స్ లేచి యోగా చేస్ మ్మ్ ఇంకా.
ఇంకా అంటే స సిక్స్కి లేచి సెవెన్ వరకు చేస్తాం లేదా ఒక థర్టీ మినిట్స్ శాత్తం.
ఊ హూ
ఎయిట్ లోగా స్కూల్కు రెడీ అయిపోతాను. ఒ ఫైవ్ మినిట్స్ ఫోన్ చూస్తూ టిఫెన్ జాస్తా. చూసి స్కూల్కేళ్ళిపోతాను స్కూల్లో లీసర్ అవర్స్లో ఒక్కొ ఒకసారి గేమ్స్ ఆడుకుంట ఒక్కొక్కసారి చదువుకుంటాం.
ఏ గేమ్స్ ఇష్టం నీకూ.
ఆ నాకా షటిల్స్ షేటిల్ ఖోఖో వాలీబాల్ ఈ మూడు బా ఆడతాను స్కూల్లో.
వాలీబాల్ కూడ అడుతనువ్వూ.
ఆ
ఓకే అంటె మీక్ ట్రైనింగ్ ఇచ్చార లేపోతే మీరే నేర్చుకున్నారా.
నేర్పిస్తారండ్ మేము కూడ నేర్చుకుంటాం.
కంచే పెడతారా.
ఆ చదువుతం.
ఒకే ఏ బుక్స్ చదుతావ్.
ఆ తన వర్క్ బుక్ ఆసన వర్క్ బుక్ అంటే మనం ఇప్పుడవ్వి చదివీ. దాంట్లో మనం క్వశన్స్ తయారుజేస్కొ వాట్లకి మనం ఆన్సర్ రాసి రాయాలి ఒక బుక్లో ఎవరికీ తెలికుండా ఒక ఫైవ్ ఆర్ క్వశ్చన్స్ మన్కు మనమే తయారు చేస్కోని రాస్కోవాలి.
అది నాలెడ్జ్ గైన్ జేస్
ఆ దాన్ బట్టి మాకు బాగా నాలెడ్జ్ ఒస్తది.
ఓకే బారాస్తాన్నవయితే.
ఆ టోపరయితే కాదు.
అంటే అంటే పర్లేదు అలా. ఒకే మూవీస్ లాంటి చూస్తవా చూడవా. మూవీస్ అలాంటివి చూస్తావ చూడవా అని అడుగుతున్న.
చూస్తాను ఎందుచూడ్నూ.
అంటే ప్రీవియస్ గా చూసిన మూవీ న ఏమేంటి
ప్రివయాస్ గనా గుర్తుందా కొత్త కొ చిన్నమాన శంకర్ వర ప్రసాద్ బా నచ్చింది
ఓకే ఏ మూవీస్ అంటే బగు ఏ మూవీస్ అంటే ఇష్టం మీకు
నాకా
నాకు బాయస్ వన్ మూవీస్ అయితే
ఆ మిర్చి మూవిఇష్టమా
ఆ స
ఎలాంటి మూవీస్ ఇ ఆ
విశ్వాస ఫాదర్ మూవీ ఉంటది కదా విశ్వాసం ఫాదర్ ఉండి క్యారెక్టర్ ఉంటా చూడు అబ్ బాగుంట చాలా బాగా ఇష్టం మై సూపర్ హీరో ఇజస్ మై ఫాదర్
ఓకే నైస్ మరి అంటే నేను ఏం అడుతున్నానంటే లవ్ ఇష్టమా వారు ఇష్టమా లేకపోతే సెంటిమెంట్ అలాంటి మూవీస్ ఇష్టమానికి ఏ మూవీస్ ఇష్టపడతామని అడుగుతున్నాం
సెంటిమెంట్
ఓకే హార్ మూవీస్ చూడవా
కుత్తమ
వంట బాగా హర్రలో ఉండాలా భయమేదా నీకు హర్రర్ ఎ ఉంటే నీకు భయం లేదా
అలా ఏం లేదు నా పక్కన ఎవరైన్నా ఉంటేని చదువుతాను ఓ సింగిల్ గడ్ చూర్ణం నువ్వే మూవీ చూస్తావ్
నేనా నేను ఏ మూవీస్ అన్నా చూస్తాను
నువ్వు చూస్తావ్ లే
ఆ అర్రంస్ కూడా ఎస్ నా ఉమ్ థియేటర్ నుంచి వెళ్లి వస్తున్నావు లేకపోతే దగ్గర టీమ్ లో చూస్తావా
ఆ థియేటర్ లో చూడడం నచ్చదు
టీవీలో చూస్తావా ఉమ్
అ ఏం చేస్తున్నారు ఇంకా చేయలేదు ఇంటికెళ్ళాక చేస్తాం
ఓకే
ట్యూషన్ కి వెళ్ళొచ్చాను ఇప్పుడే
ఓ స ఏం నేర్చుకున్నావ్ ట్యూషన్ లో
ఈ రోజా ఈ రోజు సోషల్ సార్ చెప్పిందయితే రేపు నుంచి మాకు టెన్త్ క్లాస్ స్టార్ట్ చేస్తారంట
ఓకే
ఇంగ్లీషు తెలుగు హిందీ మనం చదివి మనం ఎక్స్ప్లెయిన్ చేయ్యాలి
ఉమ్ అంటే ఓ షెడ్యూల్ ఇస్తారా మీకు అలా
ఆ ఈ రోజు స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్
ఉమ్
ఉమ్
పేరెంట్స్ మీటింగ్ లో ఏం చేస్తారు ఎన్న పెడతారా స్వీట్స్ అట్టా పెడతారా
అలా స్నాక్స్ ఏమి పెట్టరు అంటే ఓన్లీ మాకు టెన్త్ క్లాస్ క్లాస్ వస్తున్నాం కాబట్టి మా క్లాసుకే పెట్టేది పేరెంట్ మీటింగ్
అంటే బాగా చదివిచ్చ మనా
అలా ఏం కాదు అంటే పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళని ఒక్కరోజు ఇక్కడ మనం స్కూల్ మానిపించు డదు అద మనల్ పిల్లల్ని స్కూల్ మానిపించకూడదు అ అంటే ఫోన్ ఇయ్యకూడదు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఉండకూడదు ఏమి డీటెయిల్స్ ఉండకూడదు వేరే ఫోను కూడా ముట్టుకోకూడదు అది స్కూల్లో సార్స్ ఏమన్నా పెడితేనే క్లాసులు గడ పనపడుతే
ఆ రేపు రేపు నుంచి స్టార్ట్ చేస్తారు టెన్త్ థ్యాంక్ యూ
హ్మ్ ఇంకేంటి మరి ఏం చేస్తున్నావ్ ఇప్పుడు
ప్రస్తుతానికి నీతోనే కాల్ మాట్లాడుతున్నాను
ఊమ్
హ్మ్
రేపు నుంచి అయితే బాగా చదువుకుంటావేమో
ఆ ఇంక తప్పదు కదా
మీ క్లాస్ అందరు బాగా చదువుతారా
చదవుతారు ఆ డల్లర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఎంతమందో
హ్మ్ అల్లసలు బాగ చదవరా
బాగా అంటే బాగా ఏం చదవరు అంటే బాగా మరీ బాగా కాదు మరీ ఎక్కువగా చదవరు ఆ ఎది ఎటు కాకండ మధ్యలో ఉంటారు ఉమ్ భోజ చే నేను మరి అంత బాగేమ్ అని చదవను
పర్లేదు కదా
పర్లేదు చదువుతానండి అమ్ న పెట్టుకోచ్
ఓకే నీవేర్ని నీ నమ్మకం ఉంటే చాలులే ఎవరికి లేకపోయినా
నాకుంది నమ్మకం
హ్మ్ వెరి గుడ్
హ్మ్ ఏం చేస్తున్నావేటి నువ్వు హ్మ్ ఏ జాబ్ అయి నది జాబ్ ఏటి నీది
నేనా నాకు నేను డిగ్రీ కంప్లీట్ చేసిన అంతే ఇంకా జాబ్ గురించి సెర్చ్ చేసుకుంటున్నా
ఓహో నేను ఇత్తాన్ రా
ఏ కజాబంట
నరాసు దాకా ఉంద నర్స్ జాబ్ ఉండే
ఏమి హాస్పిటల్ పెట్టార ఏంటి మీరు హాస్పి
మా మా వల్తల్ తే హాస్పిటలెట్టారు
హ చూద్దాం లే నాకు నర్సింగ్ లో ఎంత ఇంట్రెస్ట్ లేదు
లేదా బ్లడ్ టెస్ట్ చేసింది కూడా ఉంది బచ
అలా
బాగా చెప్పని ఇస్తారు జాబ్ మరి సాలరీ ట్వంటీ థౌజండ్ అందుకి
ఏంటి
శాలరీ ట్వంటీ థౌజండ్ మంత్ కి
ఉహు ఓకే ఓకే సరే చూద్దాంలో ఉంటానయితే బా